హాయ్ ఏం చేస్తున్నారు ఆ బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం లేదండి పిల్లలకి స్నాక్స్ ఇచ్చాము
హాలో సమ్మర్ ఎటన్న వెళ్తున్నారా ఇంట్లో నేనా
ఇంట్లో అంటే ఇగ మాది క్యాపాసిటీ అండి సిటీ నుంచి ఆ ఇగా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినం చేసు వాళ్ళునే ఇక వన్ మంత్ ఇక్కడే ఉన్నాం నిన్ననే ఆ బో ట్రై సారు ఆ థర్టీ డేస్ బ్యాక్ బొడ్రాయి ఉన్ను ఆ అమ్మవారి గుడి ఓపెనింగ్ చేసిండ్రు ఇగ ఇక్కడే ఉన్నా పోదమంటేనే కొంచెం లాంగ్ ఉన్ ఎయిటు నైన్ అవర్స్ బడుతుది సిటీ మళ్ లాంగ్ పోయి మళ్ళీ ఇట్లా రావడం మ్మ్ ఆ స్కూల్స్ ఐతే లేవు కదనీ ఇక్కడే ఆ ఇక్కడే ఉండి తర్వాత పోతమని అని చూస్తున్నాం ఏ పోతే పోనీ కాని ఇక్కడ ఎండలు బాగున్నాయి కదా అండి
పుల్లులు అక్కడ ఏంటి ఇక్కడ కూడా ఉన్నాయ్
ఆ ఇద్దరు అమ్మాయిలయ్యేసరికి కొట్టుకోవడం ఏం ఉండదు గాని కొంచెం ఫోన్ తోనే గొడవ అయితది చిన్నామే వ వన్ అండ్ హఫ్ ఇయర్ ఉంటాయిని ఆ ఆమె కూడా ఫుడ్ ఇంత ముందు ఫుడ్ తినేది మంచిగా ఏమైందో మరి ఇక్కడ ఇందాకట నుంచి ఫుడుదినట్లేదు అక్ రూమ్ లో ఉంటే ఎవరు ఉండరు కదా చార్బా ముందర కాబట్టి తినేది ఇక్కడికి వస్తున్నక కొంచం గారబం ఎక్కువైంది. చెప్ విన్నటినేద టీవీలో ఆహా పెండ్రైవ్ పెట్టి టీవీలో సాంగ్ పెట్టు తినేది ఇక్కడి కోసంగా ఓన్లీ ఫ్రూట్స్ ఏ తింటుంది మరి ఎండకి ఇంకేమో అని మస్తు భయమైంది అసలు ఆ డజన్ ప అరటిపండ్లు ఒకటే రోజు కాంప్లీట్ చేసేడు.
మరి ఆకలి మీద అవే తిన్నట్టు ఉన్నయ్.
ఆ మొత్తం అవే తిని నైట్ కూడా టూ కిలే వన్ కి అంటే ఫీడింగ్లో పని చేసుండే సరే ఇక్కడికి వస్తే సమ్మర్ లో కొంచెం పా పాలు మిల్క్ దొరకవు ఇక్కడ పాలు అసలు
ఊమ్మ్
పల్లెటూరు అనగానే అందరు ఇప్పుడు అంత సిటీలలోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బర్రెలు ఇప్పుడు ఎండకాలం ఉండవు కదా ఆ ప్యాకెట్ ట్ పాలు ఎందుకు పోయడం అని ఇంకా సి పిల్ల ఉన్నప్పుడే మానిపించాము ఉన్న దగ్గర ఇక పాలకేద్రం అట్లా ఉంటది ఎప్పు పెరుగొక్కటి సర్లే అని ప్యాకెట్ేని అవును అవును ఆమె పాాల పని చేసేస్ ఆ పాలపాలని చేస్త అంతే ఇప్పుడు టీ తా ఇప్పుడు అన్నంతినట్లేదు బాగ ఇబ్బంది అవుతూ నవ్వతది ఓ టూ అవర్స్ పడుతుంది అది అంత ఆ అప్పుడు తిన్నది మళ్ళ ఎందుకు పాల్పని చేసి వన్ మంత్ అట్లా తిన్నది ఏమంటే ఇక ఫెస్టివల్ కోసం ఉందికదా ఫెస్టివల్ హడావుడిలో అసలు మర్చిపోతావా అని చూసినాను వేటవుంచిలో అన్ని మంచి లా ఉంట కదా ఫుడ్ తినకుండా ఉండాలి
ఈ ఎండలకు కూడా కొంచెం దినబుద్ది కాదు
ఆ మళ్ళీ వాటరు అంత మామెకి వాటర్ ఇకా మాటలు రావట్లేదు చూపిస్తుంది అంటే అర్థమవుతున్నాయి కానీ రివర్స్ గా చెప్పడం రావట్లేదు
ఆహా
ఆ
మెల్లగా ఇప్పుడే కదా సంబరికి ఊర్ల కూడా అంత తినబుద్ది కాదు మన
అవును ఇగ కొంచెం చార్ల అయితేనే తింటున్నారని చూస్తే చార్లు కూడా వస్తది ఎగ్గు ఎగు ఫ ఎగ్ ఫ్రై అయితేనె తి ఇదాం అ ఒకటి వేసి పెడితే తింటన్నా కొ కొంచం ఎగ్గు అందుకని చూస్తున్నాం లేకపో పోతే అని టూ డేస్ నుంచి అవి కూడా తెప్పియట్లే అతిగా బనాన ఎక్కడ పెడుతమొ ప్లేసు తీసుకుపోయి దా ఇద్దురా అంటుంది ప్లేస్ కూడా మార్చేసినా కూడా గుర్తు పెట్టుకొని అక్కడ ఉన్నాయని చెప్తాంది
అదేలే అతిగా తిన్నా కూడా మోషన్స్ ఆయి తయ్
ఆ మొష ఏ విల కేేం కావురా అంతగా ఏం కావు అంతగా ఎప్పుడూ ఇబ్బంది పడలే ఎప్పుడో ఒకసారి ఒక పా పెద్ద పాపకి అయింది ఒకసారి ఇన్ఫెక్షన్ అయితే రెయిన్బో లో చోపిచ్చినాము. ఇప్పుడకైతే కావు పిల్లలకి మ్యాంగోస్ తీసుకొచ్చినం ఇక్కడ ఆ కచ్చయే తీసుకొచ్చిన ఇట్లా పండ్ల అయితే అన్ని పురుగులు ఉంటన్నాయి అమ్మోచ్చిన వాటిలల్లో
ఆ అవును
ఈ వర్షానికి అట్లా ఒక్కొక్క దగ్గర వర్షం పడుతుంది క వేరే దగ్గర నుంచి వస్తాయి కదా అవి వచ్చేసరికి అవి కాయలు పండపోయేసరికి
టె
ఆ పౌడర్ రేసి పండబెడుతున్నారని ఈ పక్కనే మా ఫైవ్ కిలోమీటర్స్ ఉంటది అక్కడ తోడుంటే అదున్న తీసుకొచ్చ చ్చిడిఘ తీసుకోస్తాం ఇగా ఫౌండేషన్ నార్మల్గానే గట్ హూ డబ్బాలలో పెట్టి ఉండగాట్టే అంటే అన్నీ ఒకసారి పడినపడు ఫోర్డేస్ మళ్ళ అన్ని పడుతా మళ్ళీ ఫోర్డర్ంది కానీ నార్మల్ గా పడిబడుతుంది
అవును గడ్డేసి ఒక అట్టలో పెట్టి పెట్టినామంటే అయ్యే పండుతాయి
అవే పడుతున్నరా ప్చ్ అట్లా అయ సరికి ఇక కొంచం ఉ మళ్ళవి ఫ్రెష్ గా దొరుకుతున్నాయి మనకి ఏకాయ అంటే ఆ కాయ కోషిస్తున్నాడు ఆయన అందడికి త్రీ కేజస్ అట్లా ఇస్తున్నారు ఆ హండ్రెడ్కి త్రీ కేజెస్ ఇస్తున్నారు మన ఊర్లో అందరు అవే తెచ్చుకొంటున్నారు ఆ మల్లా కాయాల్దె ఆ మళీ కాయలె పళ్ళు కూడా రావు
ఆ మంచిగా ఇస్తున్నారు
ఆ అట్లానే తీసుకొచ్చిన ఒక ఫైవ్ హండ్రెడ్ హే తీసుకొచ్చాము ఇవన్నీ పండ పెడుతున్నాం ఇంకా అవి తింటున్నారు వాటర్ మిలన్ ఈ బనానా ఈ రోజు సండే అని చికెన్ తీసుకొస్తే ఇప్పుడు తింటున్నారు మార్నింగ్ ఒకసారి అయిపోయింది బ ఆ వాటర్ మిలన్ అనే అయిపోయింది ఇప్పుడు ఇగా మల్ల మ్యాంగోసు ారు ఎక్కడున్నాయి అంటే చూపెడతానను మ్యాంగోస్ అక్కడన్నాయి తీసుకురా నాకు ఫుడ్డు తినయా ఎంతసేపు ఇంత సేపు పట్టింది ఫోన్ చే ఫోన్ కాల్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి టైం వరక్ పట్టింది
అంతే మావడు కూడా అంత
అంతేన్న ఒక పాపన్నానా బాబా హా ఆహా మాకు కూడా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిన బాబేబ బి పెద్ద బేబీ కి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ రనింగ్ అవుతున్నాయి మొన్ననే రీసెంట్గా చిన్నామకి వన్ అండ్ ఆఫ్ ఇయర్
ఆహా
ఆ బాగారోజులైతుర్రూ పోతుర్రు పెద్దమ ఏనా లాయర్ నర్సింగ్ అయిపోయింది
హ్మ్మ్ ఇప్పుడు ఎల్ కే జి యా
మేము కూడా ఉండే ప్లేసెస్ శి చేంజ్ ఐంది అదే ఈ రోజే జానింగ్ను అయింది మా బెండ్ కూడా ఇవాళ నన్ను వదిలేసి వెళ్ళేసి
ఉంటారా ఇద్దరు మరి
అదే చూస్తున్నా అందుకే ఇగ ఇంత ముందు నా దగ్గర్నే పడుకునేది చిన్న పాప అయితే ఇప్పుడు ఇద్దరి కలిపు ఒక దాంట్లో వేస్తున్నాం ఆమె పెద్దమే కూడా పడుకోదండి వాళ్ళ అమ్మమ్మ దగ్గర పడుకుంటే మా అమ్మ మా మమ్మీకి కొంచెం కాల్లనోప్పులు ఉండే
ఆహా
ఫ్రీగా పడుకోలేకపోతే ఇబ్బంది పడుతదని మంచాలు వేస్తున్నా పడుకున్నాక ఒక దాంట్లో ఎతాన్నం ఆమె ఇగ చేర్లా పడుకుంటది ఆ చెల్లే వడు డుకుంటుంది పక్కన అంటే ఇగ అంటే ఆమె కూడా చెల్ల నేనే పడుకుంటాం మీరు ఏమ వద్దని ఇద్దరు మ పెద్ద కొంచెం పెద్ద మంచం వేస్తే అందులో పడుకుంటారు అంత ముందు ఇంట్లో పడుకుంటే ఈ వేడికి శ్వాస ఆగుతలేదు. డోర్లన్నీ క్లోజ్ చేస్తాం కదా ఏ దొంగల భయానికి డోర్లన్నన్ని క్లోజ్ చేస్తే కరంట్ పోతే మస్తు ఉబ్బరిస్తాంది
అవును
ఒక ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ఐతుంది బయట పడుకుంటున్నాం మేము కూడా ఇంత వరకు పడుకోలే చిన్న పాప అప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు వేద పాప అప్పుడు పంటది పీరియస్ కంప్లీట్ అయినాక బయటకు వస్తం ఇంక అపుడు కొంచెం ప్రబ్ల అవుతు అంటే ఒకసారి పడుకుంటేకు కోల్డ్ అయింది. డాక్టర్ అడుగుతే వద్దండి రేక్ల కింద పడుకునే ఆమె పూర్తిగా బయట వడుకోవద్ధని చెప్పిండు
ఆ అదేది పొద్దు పొద్దున్న కూడా మంచు కురిసినట్టు ఐతది
ఆ అవును ఏమ ఫైవ్ కే లేస్తది చిన్నమే ఇంట్లో కోళ్ళ గిట్ అట్లా ఉంటాయి కదా వాటిని చూస్తా అన్నటు సౌండ్ ఎస్తాయి
ఆ అవి పొద్దున్నే వదులుతాం కాబట్టి సౌండ్ల కి లేస్తాం సారీగ
ఆ ఫైకే లేసింనా ఎందుకే ఇప్పుడు లెవెన్ కి పడుకొని ట్వెల్వకి ఎమో పడుకుంది ఇంతకు ముందు లేసింది ఏ పడుకోబటలే గుండల బామలు వీళ్ళతో పాటు ఒకరు ఇంట్లో ఉంటే వంట చేస్తే ఒకరు బయట ఉంటురు
ఎంత తప్పదిగా
తే మా మమ్మీ గ్యా వంట చేతన్ టె అది తీయడం ఇది తీయడంమని ఒకరు బయటనే ఉంటున్నా
ఒకరు అప్పుకోవాలె ఒకరు చూసుకోవాలే
ఆ అచ్చనాయతున్నది బాగా ఆ మళ్ళీ ఇటు బయట కూడా అన్ని తెలుస్తాయి కదా సిటీలో అంటే ఏమిండవు కదా
ఈ ఊర్లలో అంటే సాయంత్రం పూట కొంచెం బయటకి వెళ్తే మంచిగా ఆడుకోవచ్చు
ఆ మళ్ళీ అన్నీ వస్తాయి కదా ఈవినింగ్ రిటర్న్ లో ఎద్దులైనా బరలైనా మేకలైనా ఇవన్నీ వస్తుంది గొరలు వస్తు స్తున్నాయి ఇవి వస్తున్నాయి అన్నీ చూస్తున్నారు ఇక
చూసుకుంటు ఉంటారు
ఆ కొంచం వాళ్ళ
ఈ ఊరిలో ఏం ఉండవు కుక్కలు తప్ప ఏం కనపడవు
సిటీల్ దప్ప డోర్ లైస్కుం పిస్తే టివీ చూస్తాం మనతోని వదిస్తారు తీసుకోవద్ మనం బయటికి మీరు కిందనే ఉంటారా పైన
కిందనే ఉంటాం మేము
ఆహా మే మేము ఉన్నా దగ్గర సెకండ్ ఫ్లోర్ ఇంకా పాపం మళ్ళక అయితే ఏమి ఏమన్నా ఒక స్కూల్ పోయేటప్పుడు పెద్ద పాప స్కూల్ పోయేటప్పుడు చిన్నమెని తీసుకుపోయేది అంతే ఇగ
ఇప్పుడు తీసుకుంది కూడా అంతేనా
తీసుకోలే ఇంక ఆ ఇవ్వాల్నే జాయినింగ్ అయిండు ఆ దాంట్లో లోపలు ఉంటాయి లోపల లేకపోతే బయట తీసుకోవాలి మే
ఉహు గవర్నమెంటా
ఆ
మ్మ్ హు వోస్తే దొర్గు అ ఉంటయి మంచిగా లేకుంటే ఇంగ బయటనే
ఆ బయటన్నాయి గని అవి బాగుంటాయో బాగుండవో అవి అంటే ఓల్డ్గా న్యూగా ఏం లేవు అంత ముందు గుడ వాళ్ళు చీర ఇవ్వలే మాకు అంత అందరం ఇట్లా వరంగల్ నుంచి వెళ్లిపోయి ఉండే అటాచ్మెంట్ కింద బసో అమె కని ఆ పోయినప్పుడు లేపోతే బయటనే తీస ఫైవ్ ఇయర్స్ వాళ్ళు లోపలికన్నామ కూడా మేము వెళ్ళలే ఎందుకంటే పాలు పాలకింద రెండు మాకు పక్కనే ఉంటాయి సటర్డే మాార్కట్ ఉంటది కింద
అందులో గుడ రెంటు కట్టాలా
ఆ రెంటు మనమే కట్టాలే కట్ అయితది
మ్ ఎక్కడ ఉంటే ఏంది మరి
ఆ అంటే హెఆర్ఐ వాళ్ళు ఇస్తారు కదా
ఆహా
ఆ ఎక్కడున్నా వాళ్ళే పే చేస్తరు గని మనమ అంటే వాళ్ళ దాంట్లో ఉండాలని ఖాళీగా ఉండొద్దు లోపల అట్లనీ మా పేరు మీద వేరే వాళ్ళ ఇచ్చిపోయి బయట్నే ఉన్నాం ఎవరికైతే అవసరంమయితే ఉంటారు కదా ఎంత మంది ఉంటే అంత మంది ఉండేవన్నట్టు కొన్ని తక్కువ ఉంటయి హౌజులు
అదే అహ్
వాళ్ళకి ఇచ్చి వాళ్ళ లోపల ఉండేటోళ్ళు వాళ్ళ ఎప్పటికి లోపల ఉండేటోళ్ళు లోపలనే ఇష్టపడతరు ఇగ మేము బొయిన దగ్గర
అవును వాళ్ళకి అక్కనే నచ్చుద్ది.
ఆ లోపల నుంచి బయటికి వెళ్ళాలి లోపలికి వెళ్మంటే మేము బోనన్నాం. త్రీ ఫోర్ టైమ్స్ అన్నారు కానీ మేము రామన్నాం. పిల్లకి స్కూల్ కూడా వాకబుల్ డెక్టెన్స్. టెన్స్ ఆ ఫైవ్ నెంబర్స్ తుండే ఫోన్ నెంబర్స్ ఉండయి ఆ సేమ్ ఏజ్ పిల్లలు ఉండె ఇగా ఒక్కలు వొయి తీసు రావడం ఒకరి పై తొలడం మాకు డూటీలు కూడా షిప్ట్స్ ఉంటాయి. అవి బట్టే ఇహ నైట్ డ్యటీలు ఉంటాయి డె డ్యూ లుంటాయి ఇబ్బంది ఉండకుండా ఉంట మని ఎవరన్నా మేము నేను లేకుండా వెళ్ళిపోయదన్నట్టు పాప వాళ్ళకి ఇచ్చేసి నేను వెళ్ళిపోవడం వాళ్ళు నా దగ్గర వాళ్ళ పాప వాళ్ళ పెట్టి వెళ్ళి పోవడం ఎవరు ఒకళ్రు పోతే పిల్లలు పంపించేది ఆ పిల్లల్ని పంపించేది. ఇప్పుడు అదే చూస్తాన్నం ఆ కాకపోతే ఆ ఇప్పు కాకపోతే ఇప్పుడు ఎవరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కయిరు.
ఓకే తర్వాత నేన్ చేస్తా
సరేనండి
సరే
కాల్ చేయన్ ండి
ఆ నేను చేస్తా అలా ఉండండి.
ఆ ఓకే
హ్మ్